ఆ
చెప్పండి అమ్మ మీరే చెప్పండి ఏం చేస్తున్నారు ఈ మా పిన్ని వస్తుంది ఏమో అ మార్కెట్ కి వెళ్ళాలంట ఒకే మా ఆయన వ చేయా మా ఆయన షాప్ లో పెట్టేసి నేన్ మార్కెట్ కి వెళ్ళాలి పూలు చామంచిలు కాలని ఈ రోజే రాలే మాకు చామంచి పూలతను వస్తాండనా డైలీ ఒక ముసలోడు వొ స్తాడా బాగా ఇచ్చిపోతాడునాకి అవునా పావు ఇరవై రెండు పావులు ము పర్పాలంటే ము ముప్పై రూపాయల కన్నా నలవై రూపాయలు పూలు ఇచ్చిపోతారు యావై రూపాయలు పూలు
అయ్యో మల్లెపూలు నిన్న మొన్న తక్ ఎక్కువే ఏసినారంట ముప్పై రుపారలకి రెండు పావులు ఏసినారంట ఈ రోజు ఎట్లున్నాయో
ఆ రెండు ముప్పైకి రెండు పావులు కలకాంబ్రాలు గూడా ముప్పై కి రెండు పావులు
ఆ అట్లా తక్కువ ఉన్నప్పుడు మాకి కొంచెం పంపిస్తాండు ఎవరన్న వస్తే
అట్లా గుర్తి పెట్టింటే చొప్ తీసుకోగలను మీరు ఎందుకంటే నేను తీసు కొని మరి తసు కో లేదంటే వేస్ట్ అయిపోతాయి పూలు
వేస్ట్ ఏం కావులే ఎవరో ఒకవరు వస్తే పంపి అట్లా పంపికోకుండా ఉండద్దు నువ్వు దూరం ఉండావు నేను దూరం ఉండా ఇండ్లని
అలా ఏమి లేదు
కాఫీ లైనాయా
ఇంకా లేదు రాలా ఇంకా టీ అతను వచ్చే టీ తాగేది వేరే అక్క మామిడి ఆకు ఆకులు ఇచ్చిందా మామిడి ఆకులు తవట మాడికాయ ఇచ్చి పచ్చి మాడికాయచ్చంద
మామిడాక్ లా దండిగా ఇచ్చినారా కొన్నేనా
ఇచ్చినారు షాప్ కి ఇంటి తగ్గాట్ట
అవునా
గ అంటే ఏం తెచ్చామ్ అక్క ఆశ ఉండకూడదు అత్యాస ఉండకూడదు గాని లిమిట్ చాలు మొన్నా కూడా నేను ఉగాది తెచ్చుకోల కళ్యాణీ అక్క రెండు ఇమంటే ఇ తెచ్చింది కొన్ని ఎక్కువే నాగొద్దని ఎనక్కి పంపించ ఆ డొటి ఇ డొటి చెప్పు ఇక చాలు నాకి
అ అలా ఈ నిమల్ళ చూస్తే దండిగా ఉన్నాయా పంపించు అయ్యో పంపించి ఇట్టె సరిపోయేదే ఈ పిల్లకి
ఆహా నేను ఎక్కువగా ల్యం ఏమంటే మనం మొదటి పండుగ కొత్త సంవత్సరం
కానీ వ్యాప్ మండలి ఇంపార్టెంట్
పెట్టొచ్చక్క నాకు ఇంకా అంటే నేను ఉండను కదా వెంటనే తీసేసుకోవల్ల పొద్దున్నే వేపాకుంటే
ఆ
ఇంకా నాకు మనసు ఎక్కడెక్కడో తిరుగుతాం కదా ఆ మనిషికి బాగుండదు నాకింకా
అదే
ఓ పోయవా హ
కాఫీ అంటే కాఫీ చేసుకొని రెండో ట్రిప్ ఎస్తున్నా పొట్టలొకి
ఏయ్య వెయ్య వెయ్య వే
ఏమ్ అసలు ఈ మధ్య చాలా రోజులు అయ్యా మిషన్ ఎక్కక బ్రెయిన్ ఏ పని చేయిలా నడము నొప్పులు అవి ఇవి అనుకుంటా అసలు ఇంట్రెస్ట్
అక్క ఇప్పుడు మీకు పెట్టా చూడండి బ్లౌజు బట్ ఏమంటే కట్ వర్క్ నాకేం వద్దు నాకి కానీ ఆ షేప్ రావాల్ల నాకంతే
అవునా చూస్తా చూడాల ఇంకా నేను
ఇట్లా వచ్చేసి థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసాను బ్యాక్ వుక్స్ బాగుంటుంది కదా నాకి బ్యాక్ బ్యాక్క్స పెట్టినాం అంటే సింగిల్ పేట వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటది
ఆ అదే
అంటే టేస్స్ తీస్ కుడా ఉన్నప్పుడే ఆలోచించ చేస్తా అట్లా కట్టుకుంటే ఇలా బాగుంటుంది
ఆ అదేలేే
అంతే కదా మన ఫేస్ తగ్గట్టు బాగుంటుందా లేదా
ఆ ఎందుకు అస్సలు కాళ అనీ బాగా లాగుతున్నాయి ఆ మిషనే ఎక్క్క బుద్ధి కావట్లేదు
ను ఎక్కక ఎక్కక అట్లా వస్తాయి
ఆ
మ్మ్
అయినాన్నేంతో కంటినే కుట్టాలంటే అందే ఒక్ పోతుంది మనుషులకి
ఓకే తప్పదు చేసుకోవాలనే అ జలు ఇంకా
కానీ పాపమ అన్న కూడా ఏం మాట్లాడట్లే బాలేదని
కుడి ఆవై కుడి ఆవై కార్య కార్ రెండు ముప్పై అ
చేస్తానే ఉండాలా ఏమంటే ఇంకా ఇది చేస్తారు
అ హెల్ప్ చే వచ్చా లే ప అమ్మా
మ్మ్ నైన్టీ నైన్ పర్సెంట్ హెల్పే ఉంటుంది
మాకే ఒ చేరమా
ఆ పాపముని ఇళ్ళ మంచిని ఇళ్ళ తెచ్చిస్తాడు ఇంకా అసలు పనుకున్న గాని పాప బాగాంటే పనుకోదులే అని చెప్పేస్త వెళ్ళిపోతాడు లేపంగ లేపడు కాఫీకి కూడా వీలయితే చేసి పెట్ పోతారు లేదంటే వెళ్ళిపోతాడు
అదలుషడి
ఈ రోజు పాప్పు మప్పు అనుకున్నానా ఇం ఏడ లేపల లేసి తన్ రడయ్ ఎల్ తిన్నాడు నేను లేసి ఇంకా నళ్లు క్లీన్ చేసుకుని ఇది చేస్తున్నా అంతె ఏం చేస్తం
తో తప్పదా కొండ కొన్న సిచువేషన్స్సు
పిల్లప్పుడు అంత జేచచ్చి ఇప్పుడు బాడీ సహరించి రావట్లేదు
నేన్ పిల్లపుడు ఏం చేయలే పులట్ల
పిలప్పుడు తన్ నాకు కష్టవళ్ళదురా
ఓటు తొ ఓటు ఎవరు లేరు గదిదేఇదేవో ముక్కచ్చు మాఅమ్మ మా డాడీ దేవ్ మాయమ్మను మొక్కచ్చక కాలు నిజము పాలభిషేకం చేయొచ్చు మొక్కరు మా ఆడ పిల్లలయినా గాని గ ఒళ్ళంతా వంచడానీకైనా పన్ జెయ్
ఆ
ఇదే రెండు షాపులు దాట్తనే ఉంటది చూడే యాకుంట అక్కడడాకదనే తించేతర్ అ అక్కా ఇలాచి ఇలాచి ఇలాచీ అడుగుతున్నా
అవునా
ఆ కాస్ట్ పెరిగినాయా మేమ తెప్పేలా మే బీ ఈ రోజ్ చెనిగలు ఆడిచి లేదు అంటే వడపప్పుయాచ్చ
శనగలు ఎన్ని కేజీలు తీసుకొచ్చిన్నారు
అప్పుడు తెచ్చిండేద ఇరవయే మా ఆఫీస్ కి
ఊ ఆడలేదా ఇంకా ఆ రోజు నుంచి
ఇప్పుడు ఆడిలే
ఆ
నాకు ఉంటే సనిగ పేలు కుడాలి చివోణీ ఎన్ ఎక్కు అంటే నేను మా పిల్లలు పుట్టినరోజు అప్పుడుగా చేయొచ్చా
ఊనా
ఇప్పుడంటే చెయర్ ఇట్లా మన్న సంక్రాంతికి లేను ప్పుడు ఉగాదికి లేను బ్యాల్లు మే కొనక్క రాలేదు నేను కొనకొ వ ఇవి ఏచవ సేరనే వచ్చా
ఆ అంతేలే
మ్మ్ మ్మ్ మ నేను అట్లేయేచ్చ నువ్వుల్ల ఏచ్చే నా గ్రైండర్ ఆ డి అమ్మా చాలు
ఆ ఆ మన్నా ఆడిస్ కోం బోయినావ్ గద రమ్మా
ఎప్పుడు
ఉగాది పండుగ రోజు తెల్లవారు
ఉగా యాడ వచ్చినా నేను
వచ్చి మిక్సీ కేసిమంటే మిక్సీ పని జేయదు మిక్సీగి మిక్సీ ప మిక్సీ అంటే పని చేయదులే అంతోటూ అని గ్రైండర్ కేసి పంపించిన నీకే
ఆలేను అనంటపూర్లోనే పండగ రోజు బెల్లమన్నం చేసినా పోయినా
నేను చెప్పేది ఏంది నువ్వు వేపిచ్చుకున్నావని చెప్తన్ల్యా చెప్పు
కల వచ్చిన్నేమో నీకి
ఇంగ అదే గదా జెప్పేది
ఓయమ్మ యా కళలో బాగ వచ్చిన్యానేను
కరెక్ట్ మూడు మూడున్నర ఆ మధ్యలో వచ్చినావ్ పూర్ణంకే
అహ
ఆ మళ్ళ చూస్
నువ్వు లేత్తావ రేపు పొద్దుగుల ఏమన్నా
ఏ
పూజనే ఉంటాది కదా పాపము
మ్మ్ పొద్దుగులుగా మ్మ్ నేన్ కల్శం కల్శమేమి తీయన్ నేను నే యాడ తీయన్ వొత్తు దే తాంబళం పెట్టెంకాయ కొట్టేస్తా
కుడాలలేకిరం ఉల్లే
అయ అటుకరాల్ల
మా ఇంటికి
అఏంటి
చిట్టి కుడాలు
చిట్టి కుడాలేంటికి
తినెయ్యకే
అంత చిట్టి కుడాలల్లతావా తినేయకే
బాగుంటయి
ఉం
ఉం మన చిటికనేలంత
ఆ
బలే ఉంటాయి ఇగ మొన్న మ యమ్మ చే మొన్న మేము శనివారం నా పొద్దు వచ్చినాం కదా అరో పొద్దున్నే లే మ యమ్మా చేసి ఇచ్చి ఆ రోజుకే అయిపోగొట్టిండు మా పిల్లోల్లు ఆ
అంత చిట్టి కుడలేం లేకని పెద్దవి చేసుంటే కొంచెము ఆ చిట్ ట్టిఎం చేయళ్ళంటే అన్ని పెద్దగా దే రె
ఎ హే మా పిల్లలు అట్ట వచ్చినారు పిల్లలు కదాక్క చిన్న చిన్నవియితే పకుక్ పకుక్ అని తింటయి పెద్దవనుకో సగం పడెత్తయి సగం తింటయి
న్నప్పుడంల్ల చపాతి మారి పెద్దాగ చిక్కి ఒక క్యాప్ తీసుకొని నన్ఇన్ని కట్ చేసి పీసులు పూరి మాదిరిగా ఆ వాళ్ళకుంటే సరిపోతది అట్లా ఉం
కొత్తగా పడ్ళ్ళేయా
ఎం బక్షాలు చేయ్వా
చేయ్యకూడదనుకున్నా ఎం చెత్తవ్ పారదా నునవై పోతదానితో
బక్షాలకైనా అంతే కుడాల కైనా అంతేరా ఇలు
పెరిగిినాయి అను ఉ నూన
ఆ దానికైనా అందే దానికైనా అందే పట్టేది అంటున్నా
పట్టేది రైటే నూన పెరిగింది కనక్క కుడాలైతే ఊగా దేవేయచ్చు అడబడేయచ్చు
అన్నయ్య ఏమంటాడో చేమ్ మంట్టాడు కదా ఆ అన్నయ్య స్వీట్ అంటే యాడవా ఎవరు తిన్రా ఈ ఇల్లు పట్టిచు కో మోగదాని ఏం జే
నాకైతే పెళ్ళి అయినాళ్ నుంచి మా పిల్లలు పుట్టినాళ్ళ నుంచి అలవాటు అయింది హ పిల్లలమీదకి
ఆ అదేలే
రేపు కుట్టేది నా ఊర్ కన్నా వచ్చినదో ఉన్నాయని ఎక్కడ పోకున్నాడా అక్కడే నల యా ఊ పోయారు గుడికి
ఏడ ఉంటున్నారు కోటప్ప గారు
నేలకోటమ్మకి మా ఊరు కాడ పోయేది మళ్ళా మధ్యలో ఒకసారి
సరే లేండక్క
ఆ ఓకే బాయ్
సరే